హలో నమస్కారం సార్
నమస్కారం నమస్కారం సార్ గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు సార్
చాలా బాగున్నామండి మీరెలా ఉన్నారండి
మేమద్భుతంగా ఉన్నాం సార్ అద్భుతంగా ఉన్నాం సార్ సార్ అయితే మీరు డ్యూటీకి వెళ్తారు కదా సార్ సార్ డ్యూటీలో ఎలా ఉంటది ఏంటిది చెప్పగలుగుతారా సార్ మీరు చేసే జాబ్ ఏంటిది మీరు మీ ప్రక్రియ ఎలా ఉంటది మన చెప్పగలుగుతారా సార్ మాకేమన్నా
సార్ ఇప్పుడు నేను ఫస్ట్లా కంపన్ల చేస్తుండే పేపర్ ఫ్యాక్లా
అవున్ సార్
పేపర్ ఫ్యాక్ లా చేస్తుండే ఇప్పుడు గుడా పో ంద దొరికినప్పుడు చేస్తున్న అట్లేం లేదు లా పేపర్ ఫ్యాక్టరీ అంటే ఎట్లా ఉంటు మీకు ఏమన్నా తెల్ తెలుసా అండి వివరించాలండి
అ పేపర్ ఫ్యాక్టరీ అంటే ఎలా ఉంటద అంటే ఒక వేల మంది కార్మికులు పని చేేస్తారు సార్ ఒక చానా యంత్రాలు ఉంటాయి అందులో అందులో ఏంటిదంటే ఎవరైతే పని చేేసే వ్యక్తులు ఉంటరో వాళ్ళకి ఒక్కొక్క కొ వాళ్ళను ఎందు ఏ ఒక్కొక్క భాగాలుగా డివైడ్ చేస్తారు సార్ అంటే ఫిట్టర్ ట్రిషను లేబరు అ కాంట్రాక్టరు ఆ ఇంకా మన హెల్పరు వర్కర్ ఇలా కొన్ని విభాలుగా ఇంజనీరు ఇలా కొన్ని విభాల్ డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతది సార్ సూపర్వైజర్ ఒక ముప్పై మంది నల ముప్పై మంది సు వర్కర్ల కలిపి ఒక సూపర్వైజర్ లేకపోతే ఇంజనీర్ గాని ఉండడం అని జరుగుతని ఒక్కొక్క ఇప్పుడు ఇట్ల పేపర్ అనేది అదె దాను రాద్ సార్ చానా అందరు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలుస్తే ఒక పేపర్ అనేది ప్రొడక్ట్ అయితదని నా ఉద్దేశ్యం సార్
అవునండి కరెక్ట్ అట్లే మీరు పేపరు ఎట్లా రెయాన్ రెడీ అయితది దాని ఏమైనా సందర్భం ఏమైన్నా తెలుసా అండి
హ నాకు జాబ్ వచ్చెది తెల్వదు సార్ నాకు
తెలవదా అండి దాన్ని దానిదీ ఎట్లా అంటే సార్ చెప్పు చెప్పాలా అండి వివరించాల మీకు కూడా జనరల్ నాలెడ్జ్ గా తెలిసి ఉంటాయి కదా అండి చెప్తే
అంటే నాకు అవగాహన ఉన్నాయి సార్ కానీ నాకు అ అంత బాగా అవగాహన లేదు సార్ మీ మీరు వివరించండి సార్
ఇగ ఆ బె మనకి దేనితోని రెడీ అయితాది దేనితోని తయార అయితాది ఎట్లా తయారు అయితాది
తయారైతాది పేపర్ వచ్చేసి పేపర్ వచ్చేసి కెమికల్ మరియు కట్టెలు సార్ సుభాబులు కట్టెలతోని తయారు చేస్తారని తెల్సింది
ఆ సుభాబుల కట్టె చిప్స్ అయితది చిప్స్ ఒక డైస్టార్ డిపార్ట్ కి వెళ్తదండి
అంటే ఫస్ట్ సుభాబుల్ కట్ట కట్టే వచ్చి సుభాబుల్ కట్టే రావడం నుంచి దాని తర్వాత నుంచి అన్న చెప్పండి సార్ ఎలా జరుగుతాదో
సార్
సుభాబులు కట్టే వస్తాది కదా సార్ సుభాబుల్ కట్టే ఫ్యాక్టర లోపలికి వెళ్ళడం తరువాత జరిగిన ప్రక్రియలు చెప్పండి కొంచెం
సుభాబువు కట్టెలు ఎట్లా అంటే మనకి చూడండి ఆంధ్ర నుంచి వస్తాది ఎక్కువ శాతం
అవ్ సార్
పేపర్ ఫ్యాక్టరీ ముందు బొంగు వస్తు ఉండే
అంటే సార్ మన దగ్గర అవి ఉండేవా సార్ మన దగ్గర ఉండవా సార్ సుభావుల కట్టెలు
మన దగ్గర ఇప్పుడు మన పెపర్ ఫ్యాక్టరీలా ఎక్కువ శాతం అయితే సుభాబు కట్టేలే నడుస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి సుభాబులే పోతుంది ఇప్పుడు బొంగు అనేది అసలు లేదు కదా అడవి నుంచి
ఇంగా సార్
సుభాబు కట్లా ఎట్లా అంటే తొందరగా పుడతాయి తొందరగా పెరుగుతాయి
అంటే సుభా సుభాబుల కట్టె తొందరగా సుభాబులు కట్టే పెరుగుడు తొందరగా పెరుగుతాయా సార్
తొందరగా పెరిగిపోతాయి దాని ఒక ఒక కాంట్రాక్ట్ కా ఒక సైడే ఉంటే దాని దాన్లాది అది ఎట్లా అంటే ప్రస్తుతానికి కంపెనీకి ఇచ్చేటందుకే పెంచుతారు అది
ఆహో ఓకే అంటే వ్యవసాయానికి పనికి అది వ్యవసాయానికి పనికి రాదా సార్ అది
వ్యవసాయానికి పనికిరాదండి అది ఓన్లీ పేపర్ గురించే చేస్తారు ఇప్పుడు మన దగ్గర ప్లస్ ఉన్నది మీకు ఒక ఒక ఓ పది ఎకరాలు పన్నెండు ఎకరాల వరకు ఉన్నది పది ఇరవై ఎకరాల వరకు భూమి ఉన్నది మ్మ్ మీరేం చేస్తారు కంపెనీ వాళ్ళతోని డీలింగ్ చేసుకుంటారు
అవును సార్
ఎకరాలు ఉన్నాయి నేను మీ కంపెనీకి నా ఒక పంపాలనుకుంటున్నా వేయమంటారా వద్దంటారా మీరు తీసుకుంటారా లేదా ఎట్లా తీసుకుంటారు ఏ టన్ ప్రకారం తీసుకుంటారు
ఆహా అవును సార్
అట్లా మన ఇండియాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో దాని ప్రకారం అందరితోని మాట్లాడుకుంటారు అట్లా.
అంటే ప్రొడక్షన్ అనేది మీరు ఏమంటున్నారుంటే ప్రొడక్షన్ అనేది వాళ్ళతో మీరు మాట్లాడతారు అంటే ఏంటిదంటే. అంట ఎవరైతే కంపెనీ వారు ఉంటారో ఫస్ట్ వాళ్ళు ఒప్పందం కుదురు. ప్రసాయమ్.
ఆ అట్లా ఒప్పందం చేసుకున్న తర్వాతే అదేం చేస్తు. నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి దాంట్లో మీ సుభా నా సుబాబులు మీ సుభాబులు ఏ పడుతుంది వేస్తా. దానికి ఎట్లా తీసుకుంటారు ఈ దీని ప్రకారం దీనికి రేటు ఉంటుంది ఇన్ని ఎన్ని టన్లకి. ఇంత రేటు ఉంటుంది అని చెప్తారు దాని ప్రకారం వేసిన తర్వాతక్క.
ఇప్పుడ్ ఇప్పుడు ఎకరం పొలాంలో సుబాబులు వేసేది కంపెనీ వారా లేకపోతే రైతులసార్.
ఎక్కువ శాతం బయటోల్లే ఉంటారు కంపెనీకి సంబంధం ఉండే మీరే పెంచి మీరే ఇయాలి. నేను తీసుకుంటా అంటడు.
ఆ ఆహా అంటే ఏంటిదంటే టన్. అంటే ట అంటే టన్ను కు అంటే టన్ను కు ఇంత ఉంటది రేటు. అని చెప్పి డిసైడ్ చేస్తారా సార్ అది.
ఆ రేడ్ తీస్తుంటాడు. అట్లా కంపనోనికే. ఎక్కడన్నా ఏమన్నా ప్లెస్ ఉన్నదో అను ఓన్గా ఏసుకుంటాడు అట్లా. హు కంపెనీల్ లేకపోయితే ఇక వేరే టోన్ దగ్గర. కొని తీసుకుంటాడు ఎట్లా అట్ల నమ్ముతావ్ ఒకటే జగల నుంచి తీసుకోడు. పతిపతి ఊర్ల నుంచి ఇప్పుడు ఆంధ్ర నుంచి ఎక్కువ శాతం వస్తుంది మనక్. ఆ వాళ్ళతోన్ డీలింగ్ చేసుకొని. నీకి ఎన్ని ఉన్నా అన్ని పంపి నాకు ఎన్ని టన్ను ఉంటే అన్ని టన్ను పంపి అని పం చెప్తాడు.
అయితే ఇప్పుడు ఈకే అయితే ఇప్పుడు. కంపే ఈ సుబాబులు అనేది ఇప్పుడు దీనికి వర్షం. పాతం అవసరం లేకపోతే వర్షపాతం అవసరం లేదా సార్.
వర్షం అంటే కొంచెం పెరిగే వరకైతే ఉండనే పడతది దానికి ఎక్కువ శాతం నీళ్ళదే అంత ఆటోమేటిక్. పెరిగిపోతది అది ఆ. ఆటోమేటిక్ పెరుగుతాయి ఎ ఎక్కువ ఎ. కొంచెం పెరిగేటప్పుడే నీళ్లు కావాలి దాని.
అంటే దాని తర్వాత నీళ్ నీళ్ళు అవసరం లేదా ఇక.
ఎక్కువ శాతం ఇక అవి పెరిగిపోతాయి ఆటోమేటిక్ అట్.
ఎండకు ఎండిపో ఎండకు ఎండిపోవడం గాని అలా ఏమనా ఉంటదా సార్ మరి.
లేదు లేదు చెట్టు పెరిగిన తర్వాత ఇగ అది ఎండదు ఇప్పుడు నిమ్మ చెట్లు ఎట్లా.
సర్.
అట్లా ఉంటది నిమ్మ చెట్టు ఎట్టు ఉంటది ఇప్పుడు మనం నీళ్లు వేసిన ఏయ్యకున్నా కూడా అది బతికే ఉంటది.
అవును.
ఆ చెట్లు ఎన్ని సంవత్సరాల అయినా బతికే ఉంటాయి దానికి ఆకురాలతది గానీ అద్.
అల్ కాని అ చెట్టు అట్లనే ఉంటాయి అయి అవును అవును కరెక్టే సార్ మీరు చెప్పింది నూటికి మీ చెప్.
ఏంది షాపులు ఆ షాపుల్ని ఎక్కువ దొడ్డు కానియ్వాలి కదా.
ఆహా.
కొమ్మల్ కొమ్ చిన్న చిన్న కొమ్మ కొమ్మల్ చిన్న చిన్న కట్టె కూడా వేస్ట్ పోదు దాంది.
అండ్ సుభాబులది చిన్న కట్టె కూడా.
సన్న వి ఉన్నప్పుడే కదా అట్లా.
అది ఇప్పుడు ఇప్పుడు అది ప్రొడక్షన్ అయినా తర్వాత ఇప్పుడు ఆ కం. పినివారు. వారికి ఎన్ ఎంత ఉంటది సార్ అంటే టన్నుకు అనేది ఎంత ఉంటందని మీ ఉద్దేశం అనుకుంటున్నారు సార్ టన్నుకు ఇంత అని ఎన్ ఎంతుంటాది సార్ అందాదాలో
బ అండుతే మనకు అంత తెల్వదండి మన అంత డీల్ చెయ్యలేదు మనకు అంత ఐగాలేవు బ్బుడా మినిమమ్ ఎంత ఉంటదో తెలవదు ఇప్పుడు లా రీలా ట్వంటీ టూ టాన్స్ వత్తే ఒక కట్ట ఒక లారీల చిన్న లారీల దాంతో పెద్ద లారీ ఉంటే ట్వంటీ ఫైవ్ ల్యా ట్వంటీ ఫైవ్ టన్నులు కూడా వసాయి ఒక్కొక్క దాంట్లో పదహారు టన్లు పద్దెనిమిది టన్లు కూడా వసాయి ఆ సార్
ఒక్కొక్క లారీల పదహారు టన్నులు పద్దెనిమిది టన్నుల వస్
చిన్నయి అవి చిన్న లారీలు అయితే పద్దెనిమిది ఇరవై ఇట్ల వస్తాయి పెద్ద లారీ అయితే టొంటీ టూ టొంటీ ఫై ఫోర్ వరకు వస్సాయి టన్సు ఆం అ
ట్వంటీ టూ మరియు ట్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ నుంచెల్లి ట్వంటీ ఫోర్ టన్స్ వరకు అస్తాయని మీరు అన్
అవునండి ఇగ దాని కంపెనీ ఏ రేట్ పకారం ఇస్ తుడో మనకంత తెల్వది పెద్ద పెద్దోళ్లకు సార్ల లో వాళ్ళకే డీలరూమ్ ఉంటది అట్ట వాళ్ళకి అడగా అడగం
అంటే అంటే ఇప్పుడు కొందరికి కొన్ని రేట్ల పరంగిస్తారా సార్ లేకపోతే అందరికీ ఒకటే రేట్ పరంగిస్తారా
లేదు లేదు అందరికీ ఒక్క ప్రకారమే ఉంటదా దానికి ఇప్పుడు ఒకలికి మాట్లాడిన తర్త ఇ ప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర స్టాక్ ఉన్నది మీ స్టాక్ పోతాలేదు అదేం చేస్తరు నా దగ్గర స్టాక్ ఉన్నదని చెప్తరు ఇప్పుడు ఒకలికి ఇచ్చేది కూడా ఇయ్వలే వాళ్ళు వాళ్ళు తీసుకోలే ఆ తీసోకుంటే వాళ్ళు సొంతంగా చొ ప్పి చెప్పకుండా పెంచిన్రు అయితే వాళ్ళది స్టాక్ పోలేదని పండి అప్పుడు వాళ్ళకి ఎంతకైనా కూడా లాస్ కాకుండా పెంచనే బ ఈయనే పడుతుది ఇప్పుడు కంపెనోడికి ఫుల్ స్టాక్ ఉన్నది అనుకోండి వాడేం చేస్తడు నాకు ఈ రెట్లనే కావాలి ఎందుకంటే కంపెనీలో మొత్తం స్టాక్ ఏసుకొని ఉన్నాడు ఆల్రెడీ
అది డిపార్ట్కు పోంగా ఫుల్ ఆహా అంటే అన్ అంటే అన్ అంటే ఏంటిదంటే వానికి అంటే ఏంటిదంటే వాళ్ళ అవసరానికి బట్టి ప్రొడక్షను అంటే ఇప్పుడు మనకి ప్రొడె క్షన్ అది ఆగకూడదు అంటే మనం ఎంతైనా పెట్టి తీసుకోవాలి అంతేనా సార్
ఆ అది ఇప్పుడు కంపెనీకి ఏందండి వన్ ఇయర్ కూడా కట్టే రాకపోతే కూడా ఉన్న స్టాక్ ఆ ఒక సిక్స్ మంత్ కట్టే రాకున్నా కూడా స్టాక్ ఉన్న స్టాక్ ని నడిపిస్తాడా అంత స్టాక్ వేసుకొని ఉన్నాడు
అంటే స్టోర్ చేసుకోని పెడతారా సార్ ఫిస్ట్టే వాళ్ళు
స్టార్ ఆ స్టోరేజ్ బాగా పెట్టుకుంటారు మినిమమ్ డిపార్ట్కు పొయ్యేది తక్కువ ఉంటది స్టోరేజ్కే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అట్లా
పార్టుకుమెంటుకు పొయ్యేది తక్కువ దానింటే స్టోరేజ్ కే చానా ఎక్కువ ఉంటదా ఇంకా
ఆ డిపార్టికెట్లా అంటే మెషిన్లకి పోతది కదండి మీడియం మీడియం గా కొంచెం కొంచెం ఇస్ కుంటాయాలి ఇప్పుడు ఎఫ్ ఆర్మ్ గ్రాఫర్ మిషన్లు ఉంటాయి కదా ఆ మిషన్లతోని ఎస్తా బోతాడు ఆట్లా కాదు కదా ఇప్పుడు ఎఫార్మేషన్ వేరేకే ఉంటది అది అన్లోడింగ్ చేసేది ఉంటయి డైరక్ భూమి మీద పెట్టుడే గదా
ఆహా ఓకే
ఆ ఇట్లా భూమి మీద పెట్టుడే మన మిషిన్ ఫటాఫట్ ఎట్లయినా కూడా వేస్తే నడుతదిని ఫటాఫట్ అన్లోడింగ్ చేస్తా ఉంటడు ఇప్పుడు మనకి డిపార్ది అన్లోడింగ్ది కన్నా మన స్టోరేజ్ అన్లోడింగే ఎక్కువ అయితది ఆ
ఆహా అంటే అంటే ప్రొడక్షన్కు వెళ్ళే కట్ట దానికి కట్టే కంటే కూడా స్టోరేజ్ కట్టనే ఎక్కువ నిల్వగా ఉంచుతారు అని అంటున్నారు
ఆ నిలువ ఉంచుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఏప్ ఎప్పుడన్నా అట్లా లారీలు ఏమైన్నా స్టైక్ లో ఉండ వల్ల కట్టేఎమ లేకపోయినా కూడా కంపెనీ బంద్ కావద్దు మనకి స్టోరేజ్ ఉండాలి అట్లా దానివల్ న్యాయం చేస్తాడు ఇంకా కట్టె కూడా ఉల్లాడుతది
కట్టే కూడా ప
ఓకే ఓకే
మచ్చ ఇగా ఫిట్నెస్ ఉంటాయి పేపర్ కూడా ఫిట్నెస్ అయితది దినికి పాత కట్టేయి ఉంటాయి ఇంకా అట్లా కూడా ఉమ్
సార్ మంచి మంచి మంచి మంచి విషయాల మని చెప్పడం జరిగింది సార్ ధన్యవాదాలు సార్
ఓకే అండి మీ సావ్ విలువైన సమయాన్ని మ కు మాతో మాట్లాడినందుకు ధన్యవాదం అండి థ్యాంక్ యూ అండి ఒకే